హలో వింత సున్నా
ఆ వినిపిస్తుంది బాగున్నావా
బాగున్నా బాగున్నావా నువ్వు
ఆ బాగున్నా ఏం చేస్తున్నావు్
ఏం లేదు ఇప్పుడే తిన్నాముో పిల్లలు పడుకుంటున్నారు
ఆహా అవునా
ఇది కొన్ని రోజులు అయితే స్కూల్ స్టార్ట్ అవుతుది కదా
అవును ఇంకొక వన్ వీక్ అయితే ఇక స్కూల్లు స్టార్ట్ హడా ఉడి ఉంటది ఇక
అంటే ఎంకాడ స్కూరికి పోతేనే బెస్ట్ కొంచెం ప్రశాంతంగా ఉంటది ఇంట్లో
అవును ఇంట్లో ఉంటే అల్లారు అల్లారు చేస్తారు
కానీ వాళ్లు ఇగ ఉండి ఇన్ని రోజులు వెళ్లు ఉండి ఉండి స్కూలికి పోతే స్టార్టింగ్ కొన్ని రోజులు చాలా బోరు కొడుతది బాధ అయితది
ఇగ రెండు మీరే ఎట్లా అంటే నేను దేనిక ఉను అనద మరి ఇక
మీకు తెలిసి ఉంటదేమో అని
మీ సీరియల్లు చూస్తారా
ఆ చూస్తా
ఆహా మీమైతే చిన్నగున్నప్పుడు మంచి పంచతంత్ర కథలు ఇట్లా పోగో ఆ డ్రాగన్ టెలిజిట్లు వచ్చేటి అయితే చూసుకున్నాం కాదు ఏది టామ్ అండ్ జర్రీ. కార్టూన్ నెట్ వర్క్ పెట్టుకొని చూసుకునే వాళ్ళం.
మేమైయితే డోరేమోనో మిస్టర్ బీను ఇవి చూసే వాళ్ల ఇగ మ మళ్ళి అడయేమో జ్యూస్ పెడతా అనేటోడు అయితే ఏమో మేమేమో ఇచ్చేటల్లు వాళ్ళం కాదు ఫుల్ కామెడీ అయ్యేది. ఇక్కడ గొడవ
అవును అప్పట్లో సెల్లులు ఉండేవి కాదు కదా టీవీనే చూసేటోళ్ళం ఏదైనా కొత్త సినిమా వచ్చినా. అరే ఇవాళ ఈ సినిమా ఉందని టకటక పనులు చేసి టీవీ ముందు ఆరింటికి కూర్చొని ఫ్యామిలీ మొత్తం. మొత్తం కలిసి చూసే వాళ్ళం ఫస్ట్ టైం వస్తుంది అని సినిమా.
అవును టీవీలో వేసిన్రు వాళ్ళు వరల్డ్ టెలివిజన్ ఫస్టు అని పెడితే. మొత్తం పర
మొత్తం అది మళ్ళా ఆ బ్రేక్ కూడా వేరే ఛానల్ పెడితే ఎక్కడా సినిమా మిస్ అయితదో అని వేరే ఛానల్ కూడా పెట్టకుండా బ్రేక్లు అట్లనే చూసుకుంటూ ఉండేటల్లు.
అవునవును ఆమె మెమరీస్ చాలా బాగున్ ఇంకా మేము డిస్కవరీస్ ఛానల్స్ ఎక్కువ చూసెటోళ్ళం. ఈ ఫుడ్ ఎట్లా ప్రిపేర్ అవుతది ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ అడవులల్లో పోయి.
ఇట్లా నిప్పు కోసం వాళ్ళు ఇట్లా బండలు ఇట్లా రాజేస్తే నిప్పత్తది నిప్పే దొరకదు వాళ్ళకు. వాటర్ దొరకపోతే చెట్ల నుండి ఇచ్చికాయలు కొన్ని పండ్లు అట్లా రకరకాలుగా చూపిస్తే బాగుండేది ఇల్లు క కుంటారు అంటే వర్షం వస్తది ఆకుల తోటి ఇల్లు కట్టుకుంటారు. ఇట్లా అక్కడ పోయినాక ఇక వాళ్ళతోటి కొన్ని సామాన్లు తీసుకుపోతారు అంటే ఓన్లీ కొన్ని మాత్రమే అట్లా వాళ్ళకి ఒక డ్రెసకో ఒక వాటర్ బాటిల్ అంటే వాటర్ బాటిల్ అయిపోతది అనుకో అక్కడ పోయినంక వాళ్ళు మనం ఎట్లా వెతకాలి మార్గాలు అని దొరకతయి పోమని
ఆహా అవును ఆ ఎంత ఇద్ ఎట్లా అంటే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు కదా రెండు బండల తోటి ఇట్లా ఆదిమానవుడి లెక్క కొట్టేటోల్లు ఫస్ట్ స్టార్టింగ్ మన అప్పుడే గ్యాప్ లేనప్పుడు అదిమానవుడిలా లాగానే బండలతోటి రాపిడి చేస్తే నిప్పు వచ్చేది.
అవును
ఇప్పుడు గ్యాస్ వచ్చింది ఆ గ్యాస్ కూడా ప్రజెంట్ దొరుకుతలేదు. యుద్ధాల వల్ల
ఇంకా ఇట్లా గేమ్స్ ఆడేటోళ్లు ఇట్లా ఉమ్ దాని మీద ఇట్లా పోవాలి ఉరకాలే అవి రన్నింగ్ రేస్ ఇట్లా మళ్ళా దయ్యం వచ్చి దొరకబడతది ఇట్లా దారి కనుకులే పోతు వాళ్లే అవి దాటాలి వర్షంలో నీళ్ళలో పడతారు అదొక గేమ్స్ ఉంటాయ్ ఇట్లా రింగు రింగులు ఉ ఉంటాయి వాటి మీద ఇట్లా జారుతారు. ఇట్లా దూకుతారు, పోతారు. మధ్యలో కొందరు అవుట్ అయిపోతారు. కొన్ని దాంట్లో ఇట్లా పాములు వత్తాయ్ ఆ అట్లా అది మంచి ఉండేది. అది కూడా గేమ్ కానీ ఇప్పుడు అట్లా ఏం వస్త అసలు అసలు టీవీ ఎవరు చూస్తుండి అయితే సెల్లులు వచ్చినాక టీవీ పెట్టుడు సెల్లులు చూసుడు. టివీ లో చూసేది మాత్రం ఏమి ఉండదు.
ఇప్పుడు, ప్రతి ఒక్కరికి సెల్లులు ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళే మాట్లాడతా లేరు. అందరూ తలలు కిందికే
అవును, చాలా అదే ఇస్తున్నారు ఎక్కడ ఉన్నా కూడా రోడ్ మీద ఉన్నా
అ
హలో!
ఆ
ఉన్నా
వినిపిస్తుంది. రోడ్డు మీద పోయినా ఆఫీసుకి పోయినా ఎక్కడ పోయినా కూడా ఇట్లా సెల్ చూసుడే.
హ్మ్, ఎక్సిడెంట్ అయితే మరి
ఏంటిదంటే అక్కడ చూసేది ఏమి ఉండదు సెల్లులో. కానీ వట్టిగా యాక్టింగ్ ఇట్లా చూస్ కుంటేనే నడుస్తారు ఇట్లా ఇప్పుడు ఆఫీస్ లో కూర్చొని ఉంటారు. బయటికి పోవాలంటే అందరూ మనని అడుగుతారు ఏమని ఆ సెల్ ఏమి ఉండదు అక్కడ ఏం నోటిఫికేషన్ రాదు ఏం రాదు అట్టిగానే ఏదో మెసేజ్ వచ్చినట్టు మనం ఇట్లా దాన్ని చూసుకుంటూ బయకి పోతాం.
ఎందుకంటే మనము అన్ఈజీగా ఫీల్ అవుతాము కాబట్టి. అంటే ఎస్తావా అందరూ ముందు నడవాలి అని, అట్లా ఫీల్ అవుతాం కాబట్టి అట్లా ఫోన్లతోంది చూస్తారు. కానీ నిజంగా కూడా ఫోన్ లో చాలా టైమ్ గడుపుతున్నారు ప్రజెంట్ ఉన్న యువత.
ఇట్లా రీల్స్ చూసినా కొద్ది అవి వెళ్తానే ఉంటాయి, అస్తనే ఉంటాయి, ఎటు పోతాయో ఏమో చూసినకొద్ది. ఎన్ని దొబ్బినా కూడా, అస్తనే ఉంటాయి అస్తనే ఉంటాయి ఆ రీల్స్. ఎవరు చేస్తారో ఎవరు అప్లోడ్ చేస్తారో ఏమో మరి అవి
అ మైకమ్ లో ఆ పోతనే ఉంటాం. అది ఒక డ్రగ్ లాగా మాారుతుందట ప్రజెంట్. బానిసలు అయితుంద్రట నిన్ననే నేను పేపర్ లో చదివినా
అవును అదిగా మత్తు బానిసైతె గంజాయి
మ్ అదే డ్రగ్స్ వాటిది ఎట్లా ఇది న్నమాట ఫోన్ లో చూస్తతే అప్పట్లయితే ఉత్తరాలు ఉండేటివి.
అప్పట్లో అసలు చిన్న డబ్బా సెల్లు ఉంటే ముప్పు పది రూపాయల కార్డు ఇట్లా రూపాయి తోటి ఇట్లా గీక్ దాని పొట్టు వెళ్తే ఆ నెంబర్ కనిపిస్తే ఆ నంబర్ నంబర్ తో రీచార్జ్ చేసుకునేటోళ్ళం
అవున అవును ఆ నెంబర్ ఎగిరిపోయింది అనుకో ఇట్లా స్క్రాచ్ చేసినాక ఆ నెంబర్ గుర్తుండేది పది రూపాయలు పోతాయిగా కానీ ఆ సినిమాలో నాని గుర్తు పెట్టుకొని చెప్తాడు సాయిపల్లవికి.
ఇప్పుడు అప్పుడు పది రూపాయలు ముప్పై రూపాయలు వెయ్యాలంట అయితే అమ్మో బ్యాలెన్స్ అయిపోతాను నే కట్ చేయి కట్ చేయ్ అనేటోళ్ళం ఇట్లా నాకు మిస్ కాల్ ఇచ్చే ఎవరికైనా కాల్ చేయాలన్నా ఒక్క మాట మాట్లాడి ఇట్ట టైం చూసుకుంటూ కాల్ మాట్లాడేటోళ్ళం అదే ఇప్పుడు అన్లిమిటెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వేసుకున్న ఒకరు కాల్ చేసేది లేదు ఏం లేదు కాని త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ కి ఒక చికెన్ మటన్ వారానికి సరిపడా కూరగాయలు వత్తాయి అలాంటిది ఒక ఇంట్ల అంత మందికి వేయాలంటే రీఛార్జ్లకే డబ్బులు అవుతున్నాయి
మా ఇంట్లో మూడు వేలు రీచార్జ్కే అండి ఒక నెలకి
అదే కదా ఏం చెయ్యం మళ్ళా మనం దాని తోటి
అందుకనే ఆ అస ఇ ఫోన్ మాట్లాడేది కాలర్వి తీసేద్దాం అనుకున్నా కానీ ఇక మళ్ళా రిటర్న్ కాల్ రా దు అట్లానే చూస్తున్నాం
జియోకి వస్తాయి కానీ ఎయిర్టెల్ కి కష్టం
పోని సిగ్నల్ ఉంటాయా అంటే కొన్ని కొన్ని ప్లేసెస్ లో సిగ్నల్స్ ఉండవు
అవును
అష్ట చెమ్మ అప్పట్లో మేము ఆడేటళ్ళము మా డాడీ నాకు మాకు ఇంట్రెస్ట్ ఎక్కువనే రండి రండి ఆడదామ అనేటోళ్ళు నేను నిన్న నాకు దెబ్బలు దొరికి అయితే ఏమన్నా తెలుసా మా డాడీ తోటి డాడీ అష్టాచెమ్మా ఆడదామా అంటే అసలు ఎట్లా ఆడతారు అంటాండు ఎందుకంటే ఫోన్ చూస్తుండు ఆడా అని చెప్పకుండా అట్లా అంటాండు అప్పట్నే ఏమో రా రా అని పిలిచేట్టోడు ఇప్పుడు అచ్చు కాని ఎట్లా ఆడతారు అంటాండు ఫోన్ చూస్తా అని
ఇక మేము కరోనా లో ఐతే ఫుల్ ఆడుకునేటోళ్ళం అష్టా చెమ్మా మా డాడీ కూడా ఆడేటోడు మాతోటి అప్పుడు ఇట్లా అష్టాచెమ్మా ఆడుకునేటోళ్ళం అది స్నేక్ అండ్ లేడర్ ఆడేటోళ్ళం కచ్చకాయలు ఆడుకునేటోళ్ళం ఇట్లా కాయలు తెచ్చుకోనటం లేకపోతే లేదు కచ్చగాయలు
కచ్చగావాల
ఆ కచ్చాగవాలి ఇట్లా ఏడు ఐదు ఉంటాయి కదా ముట్టి జుట్టి ఏమో ఇట్లా కాయ మార్చుడు ఆడదాం ఇట్లా కాయ మార్చు చుడు ఉంటది జట్టి కొట్టాలి యాభై పాయింట్లు వత్తయి ఇరవై పాయింట్లు వత్తయి
కింద నుండి దొబ్బాలి వాటిని
హ్మ్ అవి వేరే ఆటలు ఉంటాయి ఇంకా మంచివి ఉంటయిఅవి
చింత పిక్కల ఆటలు కూడా ఇట్లా
చింతపిక్కలు ఇట్లా వావ్ అది చింతపిక్కలు బాగుంటది వాటి మధ్యర ఇట్లా చిట్టుకనవేలు తోటి
ఇంక గీత గీయకున్న కూడా కొట్టొచ్చు రెండు రెండు
గీత గీయాలంటే మనం వేలు దాంట్లో పడాలి కానీ తాకద్దు అట్లా రెండు రెండు ఇట్ల ఇన్ని చింత గింజలు తీసుకుంటే ఎవరికి ఎక్కువ చింత గింజలు వస్తే అది బాగుంటది ఆట ఒకసారి ఆడాలి
మరి మన చిట్టుకనేలు పడకపోతే అందులో
మన దందగే దూరం వేసుకోవాల వేసేటప్పుడు ఇట్లా పైన ఎగరేసేటప్పుడు
బాగా దూరం అయిందనుకో కొట్టేటప్పుడు వేరే గింజకు తాకుతుది
అదే మనం ఆ దేనికి అయితే గీత గీసినామో ఆ రెండింటికి కాయకి కొట్టాలి
ఆ అవునవును
బాగుంటాది
అవునవును ఇవన్నీ మనం నైన్టీస్ కీ గేమ్ తువటా నైన్టీస్ కిడ్స్ గేమ్స్ ఇవన్నీ గాని ఆ ఓకే వెనుకకు తిరిగి కట్ తిన్ ఇట్లా కొడితే కాస్ పట్టాలే
పోరాది
అవును మా డాడీ అయితే ఆ గేమ్ ను చిన్నప్పుడు మా ఇంటి పక్క క్కల తోటి ఆడితే కళ్ళలో గుచ్చుకుంటాది వెనక నుండి చూడకుండా వేస్తే ఏంటి ఫుల్ తిట్టెటొడు
ఇంకా కోతి కొమ్మ ఆడే
కోతి కొమ్మచ్చి రెండు కాళ్ళ మధ్యలో ఉన్నది ఆ గుంజుకొని పోవాలే
ఇంకా గాంధీ తాత కలర్ కలర్ కలర్ వాట్ కలర్ ఇట్లా చెప్తే ఆ కలర్ ని నువ్వు పోయి పట్టుకోవాలే గాంధీ తాత చెప్
అవునవును ఈ గేమ్స్ అన్ని చాలా బాగున్నాయి కదా
అవును భారత్ మేర దేశే అని ఇట్లా అయనా బండ ఎత్తాడు భారతదేశం అంటారు ఏంటిదో ఉండే అది ఇంకేం
అడితే చీ అని మనల్ని చూస్తారు ఎందుకంటే మనం ఆడే ఏజు కాదు కదా
అవును
ఆ ఇప్పుడు ఆడదామన్నా అడలేము
హ్మ్ టైం వస్తే ఆడాలి ఇగ చూసి
ఆహ అవును బాగుండే ఆ చిట్టిలు కూడా రాజాని
హ్మ్
తెప్పల్లము ఆడెటోళ్ళము దాగుడు మూతులు ఆడెటోళ్ళము మామిడి కాయా కోసా టేబుల్ మీద పెడితే కింద దాక్కకొని ఆ బాగ స్మెల్ టేస్ట్ చేసా
మరి నాకు కొంచెం పని ఉంది
నే సరే బాయ్ మాట్లాడుతున్నా కదా మధ్యలో అంటే